అయల్ చూ
ఎన్ని అయిపోనాయ్ మూడేమో కదా నీతో ఆ సరే
ఆహ మూడు అయిపోయినాయి కదా ఐదా ఇప్పుడు
ఫైవ్ ఉ
హ
చేతన్ వాళ్ళు ఉన్నార్ రా ఏం చేయాలా తిన్నాను పడుకోని ఉంటి
ఇప్పుడు ఏమి పెడతవా
ఇప్పుడు ఏం పెడతారా చికెన్ వాళ్ళకి చికెన్ మాకు ఏం పెడతారా వెజ్
ఆ
ఈడికి వచ్చినారా రాధిక అనింది రాత్రి
హ
ఇప్పుడు వచ్చినా వాళ్ళు
హ
పదకొండు పదనాలుగు వచ్చినారు
హ
అ ఉనానా
ఇంకేం చెప్పినారు పెదనాన్న కి
ఏం చెప్పాలే వన్ మంత్ కి రమ్మన్నాడంట
ఆహ
ఉమ్ మాత్రలు ఇంక ఇచ్చినారు టానిక్ ఆ అయిన కొన్ మతుకి రమ్మన్నారంట
హహ
అ
నాకు మంగళవారమో బుధవారమో ఉంటది ఇంకా
ఆ
ఇంక చూసుకొని వచ్చే ఆ
కన్ఫార్మా వాంగ్ రొ తరమా
హ
హ మంగళవారం బుధవారం అయిదు దోసవారం వచ్చ ఆ
హ
వళ్ళే ఫోన్ మాదివ మేము పెద్దని దోషి తిన్నాము
హ
ఇప్పుడు చికెన్ మటన్ కలర్ రైస్ ఆా దా పిడ్నీ తగ ఫోన్ మద్రా దా
హ చిన్నోడా
హ చిన్నడ తర్చను మామాని
ఫలాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడే నన్ను పేరు పెట్టి పిలవంటే బాని పిలిచి
ఆహా ఆ ఇ చలే ప హ వర ఫోన్ జయరిస
చేలే
ఆ
హ
చేయిచ్చుకున్నాం వళ్ళ మాగని అడిగి
లే లే ఇరో అడుగు ఉంటాల ఏదంట కట్టేస్త ఈ రజు పోయి అడు ఎందుకు మన
ఆ
మ్
అ కట్టపోయి ఉపయోగించుకొని ఎ
మ్
మ్ మేమ ఖాళీ చేసేనప్పుడు వేయడం ఎందుకు
నల్ పోయి పోయిటప్పుడు టైం ఉంట
మ్
అంకుల్ ఉంటారో
మ్
ఇప్పుడు అయితే మాట్లాడి వేస్ట్యి
మ్ నైట్ అయితే మెలుకువే లేదు అసలు ఇక్కడ చింతామందిగా పడుకున్నా మ్ చింతామణిని మదన్ బల్లికి ఒక తొంభై కిలోమీటర్ దూరండి ఎనభై కిలోమీటర్లు
మ్ తెలుసు
ఆడబడుకున్న చింతామణి దగ్గర
మ్
గో గోళ చెరువు ఘాట్లో మెలుకువ వచిన్నయ్
మ్
అప్పటి వరకు ఎక్కడ ఉన్నా కూడా తెలిలే నాకు
మ్
మ్ మామలు బస చేపిన అ ఫో
గువల్ జర్వా
మ్
మ్
ఆ వాడు నాకు మిరుతలేద వాడు న అడగ్ర మల్ స్టేషన్యిట
హ
ఆ
హ
ఏ నిఘల్తేపునా మళ్ళ
ఆ
ఇన్ని పని కల్ సస
ఇప్పుడు అయిపోతే పదే
ఆ ఏ ముగ్గుర్తా నా మా సరే
ఇంకా చేయలా చేస్తా ఇప్పుడు్య రోజు
గరుకిన్ని కాలతు
ఫై
సయి వా
హ
మ్మ్ హ్మ్ మ్మ్ నీ లో పక్కన ఆన లాగా అన్న పిల్లలు
మ్మ్
మ్మ్ విద్ స నో అదో ఎగుర్తన్ మిద్దెక్కి దిగు నా నా దిగు కిందికి దిగు
మ్మ్ ఇప్పుడూ వీడియో కాల్ చేసి మీ ని మారి ంతే ఇంకా మళ్ళీ చేయాల
ఆహా వా న్ూజలోదా మళ్ళా
నిన్ననే అదే నైట్ వీడియో కాల్ చేసింది ఇంకా ఒక చేసింద్
మ్మ్మ్ ఎయ్ కలిం ఎప్పుడు అని చెప్పలా అరుణాచలంకి
ఆహా అదేం చెప్పలే ఇంకా ఉంది కదా సెకండ్ సాటర్డే కదా
ఎవరెవరు ఉన్నారు
ఆ
ఎవరేం చెప్పనా నీకు
ఆహా నాక్ మాతో అప్పుడైతే శాంత వాళ్ళు అడిగినారు అక్క వాళ్ళు
మ్మ్
మ్మ్ పోయిందిప్పులే
మ్మ్మ్
మొన్న పిన్నీ వళ్ళీనప్పుడు మాత్ విట్ల వీట్ల పోదామని
మ్మ్ ఆ రోజు చెప్పింది కదా నాకు తా రోజె పిన్నీ వాళ్ళ ఉన్నప్ ప్పుడు
మ్మ్
నే మళ్ళీ సెపరేట్ ఫోన్ చేస్తే నాకినపల్లేదే నే అప్పుడు చెప్పింది మనం మనం పోదాము
హ
వాళ్ళ చారు అని
అ
మేమ చెప్పలేం కదా మనం బోదాం కతాంగా ఏదో అండది నాతో అ నేను సార్లే ఫస్ట్ మీ కసాం కానీ నను ఎప్పుైన్ వచ్చాను
హ
హ ఉంటా
హ మీకు వైవాటి ఏం అడిగిన అప్పుడున్న
ఏండు ఆ ప్రాజెక్ట్ డిస్ప్లే చేయాలి ఆ డాక్యుమెంట్ ని
డాక్యుమెంట్ా పిపిటినా
డాకు మ పీపిటిినల ఫైైనల్ ఆక్బండి ఫైననల్ బండి టి ఫైనల్ ద వక్ప పెట్ంటారా
హా
ఆ పిబది నువ్వు డిస్ప్లే చేసావునుకో స అ రిజల్ట్ పేజీ తీసుకోమని చెప్తాడు
ఆడయంం ఎట్లా అని అడుగుతాడు
ఆ రిజల్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు ఫస్ట్ ఏ జయ నువ్వు ఎట్లా చేసా చెప్పమంట మ ఎట్లా చేసినాో అడుగుంటాడు
హ
ఆ అ చె అడుగ పో మకు అడుగల
హా
న్న
ఈరోజు సండే కూడా ఉ కదా రివ్యూ మీకు మీ ఎంసఏ వాళ్ళకి సండే కూడా ఉందిందా
సండే కూడా ఉంది ఇవే మాకు అ మాకు అబ్బలు కూడా ఉన్నాయి సండే కూడా
అదే ఇరవ పాయింట్ అట్లా
అమ్ వునా తీచవేంది వచ్చింద్యా ఎబ్బుడొచ్చిన్యాయ్
నిన్నేమో వచ్చింది ఈరోజు
ఉహు హుమ్ వాడు మా వాడుగుడు పోయిండు నిరంజన
ఉ హ్మ్ ఆ మొన్ననే చూచున్నా
ఈరోజు కూడ ఒకడున్నాడ్
మ్మ్ మ్మ్ హ్మ్
ఈరోజు పోయిన్
తను వచ్చి నిన్ను ఒకసారి చూసిందను అప్పుడు రివ్యూస్ ఏమో
ఆ ఆ వొ చిన్ అట రాను రివ్యూకి వచ్చి పోతామంట
ఊ
వాడు ఈ రోజు పోయింటే కాలేజ్ కి మెసేజ్ చేసినా ఏం ఈ రోజు పోయినావ్ అని
వాడె ఏమో సిల్లీ కాట్ గా కనిపిత్తాడు అప్పుడప్పుడు
ఊహూ అంతలే సి ఆర్ గా ఎళ్ళారు గదా
ఊ
అంటారు అందుకని ఆ ఉంటారు
ఊ
ఆ పాపకూ జాబ్ వచ్చింది లే ఈ ఎప్పుడు బోతాదో
ఊ
జాయినింగ్ రాలేదే ఊ అలోను
లేవా ఇన్ఫోసిస్ లో
ఆ అవును హలో అవును మద స మాట
వ
చవి కచ్చం కొర్త చ నను బ ఫకు మధ
న రాధిక ఉన్నాడా
ఆహా కందంది ఒకక బా తెచ్చుకుది
రాధికాక ఎక్కి నేను చెప్తాను రాధికాకి చేస్తానని
సరే సయి ఏంతందింగ్ అగడా అంగ తమ్ పైస కనీ లేంది
ఇకతే
ఆ
బోట అయితే న పైపో
నోడి మళ్ నటిది మీ ఎంజమయితేం పనుకోడా మీ క ఆ వాళ్ళు ఇచ్చనా
అందునే ఊడిపోయింది మళ్ళీ ఏ వస్తారు
ఆ
మీ కడి కానీ పోయిన్ని మామిడి కలు తెచ్చకోడా కంటా ఆ
సునీత
ఉంది
హ మా బబడని త కాల్స్
నే కొంటేను
హ
ఉ
చేసినావా స్వాతికి ఫోన్ చేసా నే
చేయలేనా ఏదో సండే చేస్తా అదే జాబ్ కు పోతా ఉంటుంది కదన్నీ నిన్న నైట్ద్దాను నాంకా సే సంండేగాదనీ
ఆ
ఉమ్మ్
అ అదే రాజు గారి చే చెప్పయితే
హమ్ హమ్ సరే
హమ్
అ